హ నిజమే చాట్ జి పి టి
క్వచన్స్ నేర్చుకునేది హెడ్లైన్స్ ఈజీగా వస్తాయి ఆ మాటిని నువ్వు డౌన్లోడ్ చేసుకొని తెలుగు టు ఇంగ్లీష్ అర కొట్టి నేర్చుకొని అప్పుడు అర్థమవుతాయి అంటే అప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెరుగుతుంది మీ తజ ఉంటుంది
హ
మా తమ్ముడు కాల్ చేస్తున్నాడే
ఆ
ఏం జరు ఆ చూసాలా ఏ సబ్జెక్ట్
పేపర్ రైటింగ్
అంతే
అంటేనా మీకుంది కదా పర్ట్ లాస్ట్ సబ్జెక్ట్ హ్మ్ అర్ధం కావట్లేంది
టి పి కదా
తిట్టిన ఏమో సబ్జెక్ట్ లో పిల్ల మాకు అంత తెలీయదు పేపర్ రైటింగ్ అది లాస్ట్ సబ్జెక్ట్
అది మిడ్డే సేమ్ కి ఉండదు కదా ఎగ్జామ్ అది కదా
ఆ అదే క్రెడిట్స్ ఏమి ఉండవు దానికి
టూ క్రెడిట్స్ ఉన్నాయి ఇంకా
మంచిద టూ వర్తా అయితే నాకు
ఉ
నల్ల రీచ మామలుగారుళ సమి పక్కనడు టాపర్ కేడాడు అంతా కాధ దింపేసిన ఎప్పుడు మిడ్ ఎగ్జామ్ కు అమ్మాయికు ఇరవై ఆరు వచ్చాయ్ ఇరవై ఆరు వచ్చ ఎని నాకు అన్ని మొత్తం మీద హాఫ్ వన్ మార్కే పోయింది తెలుసా బిట్టులో తొమ్మిదిన్నర వచ్చా తొమ్మిదిన్నర అంటే పదివేసారంట హ్మ్మ్
ఆ
ఇయిది దీంతో ఇరవై తొమ్మిది వచ్చా ఒక్క మార్క్ పోయింది అంతే బాగా రాసిన మేడం అన్ని టూ మంత్స్ కి టూ వేసింది టెన్ మార్స్ క్యూస్షన్ పది పది ఓ రెండు దాన్లో ఒక పది పది వేసింది ఇంకోదానికి ఏడు రెండు ఎసింది అ ఏడు రెండు తొమ్మిది టెల హ్మ్మ్
అదుకొను బాగా
ఓరి నాయనో
ఆ సబ్జెక్ట్లో ఇరవై రెండు సబ్జెక్ట్లో ఇరవై రెండు
రోబోటిక్స్
ఆహా
ఏయ్ హ్మ్మ్ చిక్కిల్ ప లేదు కదా
ఆహా
హలో
లేదు
అన్నిత బాగుండేడి హ్మ్ ఉహు సునీత మేడం ఎకింది హలో
మన మాఫియాల్ చానా మీ రూమ్ దగ్గర రా బయటలో కూర్చున్నాడు నేను నువ్వు అనుకోని హాయి చెప్పేస్తా. స అంత కొంచ సే పెయింట అదికత మాఫి గారు
ఇద్దరు కొంచెం ఉంటాయా
ఆ వెనక్కడి నుంచి చూసినా అట్లా అంటేది ముందరి నుంచి చూసినా అట్లే అనిపిస్తున్నా ఒకసారి
ఉమ్ అందేద చెప్టారు ఏరా పిల్సావ్ పాట బంది ముందుది ఇకా బగుంది హలో భావని ప పట్టుకొని తన్నీరు గొర్రలు మీత ఒత్తు ఒత్తుతు సేమ్ టాక్సిక్ హీరోలో ఎస్ట్లా ఉన్నా ఎవరు డాడీ మళ లాస్ట్డు నర్స్ అయన ఉంటాడు సేమ్ వాడు నేనులా అంటా అంటే ఒక ఏళ ఏం కాదు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అంటే సిమ్టమ్స్ మీన్స్ కొన్ని నా హె హెయిర్ కానీ కొంచెం అటి ఉంటది ఒక మేడం ఉంటది నన్న నడుస్తాయి ఉంటది వాతుందర అంటది అట్ ఉంటది ఉహుమ్ ఎట్లు స ఎ రావడం బయటి ఉండాడు ఆ హలో
ఆ
ఉమ్ కాదు ఆ తర్వాత ఎంద ఇతను
ను్వు రామ్జీతాఫలం తిన్నవా
తినలా తినను ఉంటి మోక్షక్షాయి నేను ఇ ఆ మోక్షాంగా నాకు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయ నాకు అర్థం కాట్లో అందు కొంచెం కొ నాకంటే లాంగ్ ట్ర్రిప్ ఎంత కదా
ఆ హై టూ అట్లా హై్ టూ కన్నా మచ్ చే చేతందడు పైనా
హైట్ ఎక్కువంటామా
హైట్ ఆ ఇద్దరు సేమ్ గా ఉంటారుయితే ఇంకా
ఆ అవునా
అ
దా పూమిపోయి పత పా
మీ
ఉమ్
మీ ఆ మీ రూమ్స్న్నాయితు రా రూమ్స్ లో నుంచి పైన రూమ్ అబ్బాయి ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఆయిల్ పెట్టుకుొని వస్తారు తెలుసా కాలేజీకిి హేరు కూడా బాగుంది ఆ పిలోడ్ది ఎవడో తెలియద్
ఆహ నచ్చన్నాది
పొద్దున్న తలస్నానం చేసేదా
ఏరు
నేనే ఎంటకులు శక్తి లేనట్టున్నాయి ఎంటుకులు
పొద్దున్నే లేచిన తర్వాత ఆయిల్ పెట్టుకొని తల స్నానం చేయనా
ఎందుకు అసలు ఆయిలు పెటుకొని చేయాలని ఏ రేపు ఖచ్చితంగా ఆయిలు పెట్టుకొని చేయాల
ఏ ఎంత జడ కున్నా కదా అట్లే ఉంటుంది ముడాతలు మడుతలు
కొంచ ఆ టైప్
బాలేదా ఇది
అదేదంటే అట్లా కాదు
మామలుగా ఓద్రుతుది మే అడ ఆ మోట బడి పరుకు రోజురుతంటది లడ్డు లడ్ లేర నా తెలిదు
అడ్డుగా ఉందా పాప
అంటే అక్కించం నతించం అని చెట్ల కనిపిస్తుంది
హా జడ బాలేద నాకు ఫ్రెండ్స్ అంతా నాకు ఇ్గర బాగా సెట్ అవుతుందిన్నదంతే వేస్తుంటా ఒక్కక్క చాలా మంది చెప్పారు
ముందు అట్లా వేసుకున్నావు కదా అది బాగు అది బాగున్నావు కదాని
ఎట్లా
ఏం చిటితల్లి నిన్ను కాదు లే కుక్క లే ఇట్లా మామలుగా ఎలా అంటే నాకేం తెలుసు అయితే జడ లేద
వదిలేసి క్లిబ పెట్టుకునేదా
ఆ ఏమో బాగుందిలే
నీలాంటి మనిషిని నేను యాడ చూడలేదు స్వామి
తెస్సా తెస్సా మీకు ఎం తింలే
నథింగ్
నథింగ్స్ నథింగ్స్ సో మచ్ నోథింగ్స్ సో మచ్
చెప్పు పండగా
ఏయ్ బాగుంద్రా ఇది ఏల కొంచెం అవును నిజమే
హ్
మెడలడోళ్ళని ఎవరో టుందిగా
హ
ఇదేల
నళ్ళ తంగిపోయినట్టు ఉంటారు కదా
ఈ టీ షర్ట్లు తీసుక రావడనికి ఇంటికి మెత్తగా కొడతారు మ నయాన
ఓహో
మాన్నయ్య ఏడుచ్చడు. నేను ఇంటికి పోవాల్ల వద్ద అని ఆలోచిస్తున్న నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే నాకు ఎందుకు అనిపిస్తు శనివారం పోయి శనివారం ఒకటి పోయి ఆదివారం ఇక్కడ ఉండి మళ్ళీ వచ్చేద్దామని
కాల్ చేస్తున్నప్పుడు పోవు
కాలేజ్ ఉన్నప్పుడు కాదు. నేన్ కాలేజ్ ఉన్నా లేకున్నా పోనూలే అదే ముంది ముందు ఎప్పుడు పోయినా ఇంటికాడ ఇప్పుడు పోగుంటాము ముందునా ఎప్పుడన్న
కాదు ఏం తింటావు. నేను నేను ఇక్కడ ఉన్నాను. కదా ఏం తింటావు
దా
దూరం
దూరం కరగనీ తీపి తీపి మాటలానె ఉహ్ ఆ
నేను ఉండను కదా అప్పుడు ఏం తింటావ్.
అన్న
నేనుండను కదా ఇక్కడ అప్పుడు నువ్వేం తింటావు.
మసాలా తింటాం. మస్త్ చెప్పినం ముళ్ళ పందిల ఉన్నం అంతే ఏదోటి ఏనా తినాలే ఇంకేం చేస్తాం.
హ్ కి పోయి చికెన్ తేస్తారు. చికెన్ తినకుండా అయినా నే నువు చేసే చికెన్ ముందు మీ అమ్మ చికెన్ ఏం బాగుంట్టుందిలే
ద మీ నువ్వు మొన్నా ఇటుర ఇటు రారా సాయి
అహ హా